హా అండి బాగున్నారా ఆ బానే ఉన్నానండి తిన్నారా
ఆ ఇంకా లేదండి మీరు తిన్నారా
ఆ ఇప్పుడే లంచ్ అయిపోయింది హు
ఉహు కర్రీ ఆ కర్రి మాది దొండకాయ మీది
మాది సాంబార్ అండి ఇవాళ హు ఆ బానే ఉందండి ఇప్పుడే లంచ్ చేసి మూవీ చూస్తున్నా అన్ దాటీ
అవునా బాగుంటది కదా మూవీ చాలా
చాలా ఇష్టం అ అసలు ఆ హీరోయిన్ అయితే ఎంత క్యూట్ ఉంటందో అసలు
చాలా ఇష్టం బట్ అంత ఫేవరెట్ కాదు
చానా ఫేవరెట్ అండి
హు నేను చాలా చూస్తాను నాకి ఇది బిర్యానీ ఏమి ఉండదు కాజల్ మూవీస్ ఐతే నాకు చాలా ఫేవరెట్
అవునా ఓన్లీ కాజల్ వే చూస్తరా
చానా ఇష్టమయితే కాజల్వి అన్ని మూవీస్ చూస్తా ఉంటా ఏవి కొత్తగా వస్తే అవి
అవునా ఎలాంటి మూవీస్ ఇష్టం మరి
నాకు యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టం హార్రర్ ఇష్టం కామెడీ ఇష్టం అ తర్వాత లవ్ మూవీస్ ఇష్టం
హు హు నాకు లవ్ మూవీస్ ఇష్
అవునా బెస్ట్ లవ్ మూవీ ఏదండి ఒకటి చెప్పండి ఎక్కడ
అంటే నాకు చాలా ఇష్టము దాంట్లో హు జో మూవీ సిరాయి
చెప్పండి
అన్ని చూస్తరు కాబట్టి మీరు అన్ని చూసే ఉంటరు ఆల్రెడీ నాకు మగధీరా ఇష్టం ఇంకా జో మూవీ సిరాయ్ మూవీ ఇష్టం ఇంకా సప్తసాగరాలు దాటి ఊ ఇట్లా అన్ని చూస్తా ఉంటా ఎప్పుడైనా ఫ్రీ టైమ్ దొరికినప్పుడు
అవునా మీ ఫేవరెట్ హీరో ఎవరండి
విజయ్ దేవరకొండ అండి అవునా నే మొన్ననే పిలిచారు గానీ నాకు టైం లేకుండే అసలు వెళ్ళలేదు
అవునా సో సాడ్ అండి మీకు అంత టైం లేకుండా ఏం చేశారండి ఆ రోజు
అంటే ఆ రోజు నాకు ఎగ్జామ్ ఉందండి గవర్నమెంట్ ఎగ్జామ్దిి అప్లై చేసినాం ఎగ్జామ్ ఉంటే వెళ్ళి రాసినం ఇక
ఎగ్జామే
ఉమ్
ఉమ్
మీ టూత్పేస్ట్ లో ఉప్పు ఉందా అండి
పెస్ట లే లేదా
వ సాల్టే వాడతాను థ్యాంక్ యూ అండి ఇంకా మరి
ఇంకా మీరే చెప్పాలండి మీకేమైనా ఫెస్లోకి ఇట్లు ఉన్నాయా
ఆ ఉందండి మీకెలా తెలుసు అవునును అ ఉంది మా కాలేజ్ రోజు సండే రోజు వెళ్ళాలి లేకపోతే అవుట్ ఫిట్ ఇంకా డిసైడ్ చేసు తకోలేదు అందుకని
అవునాయి
మీదండి నాకు వ అసలు టైమ్ ద అక్కట్లో షాపింగ్ వెళ్ళడానికి వాళ్ళ వెళ్ళాలి మీ కుమారి మంచి ఎంజాయ్మెంట్ ఉంటంది కదండి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ తో పాటు
అవునుళ్ళచ్చు బట్ ఫ్రెండ్ సింగిల్ గా రారు కదా అండి ఆ గడి ఫ్రెండ్స్ ఇ ప్రోసెస్ సింగిల్ వెళ్తాం మనం బట్ వాళ్ళు బిజీ బిజీ పర్సన్స్ తో వస్తారు అట్లా మనకి మేనేజ్ కాదు మనం ఎందుకు మధ్యలో
అంటే వేరే ఫ్రెండ్స్ లేరా అండి మరి
నా పొక్కర్లో ఫ్రెండ్ ఉన్నారు అవును సిస్టర్స్ ఉన్నారు చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు కూడా బట్ వాళ్ళు కూడా మేబ బ మళ్ళీ పార్ట్నర్స్ తో రావచ్చు అందుకే డిస్టర్బెన్స్ ఎందుకు నాకు కానీ
ఆహ మీ క్లియరా అడి మరి పార్ట్న
వాటమి రామ్ తీ ఇంట్రెస్ట్ లేవండి
అవునా మరి ఫ్రెండ్స్ బే స్ట్లు ఎవ్వరు లేరా
ఫ్రెండ్స్ బెస్టిస్ ఆల్మోస్ట్ ఇట్లాంటి సర్కిల్ అంతా తక్కువ మనకి
ఉ అవునా మరి నేమి
నాకు నచ్చిన ప్లేస్ మాల్దీవ్స్ ఆ నిను నచ్చిన ప్లేస్ కు ఆల్్రెడి ఇల్ అన్న ఫస్ట్ ఫవరెట్ ప్లేస్కె
ఏ ప్లేస్ అండి అవునా
ఏం లేదు గదా అల్రేడి వెళ్ళిపోయం కాబట్టి నాకు అది ఆ గోల్ అయితే అయిపోయింది. ఇంకా మాల్దీవ్స్ వెళ్ళాలి మళ్ల మళ్ళీ ఎళ్ళాలి అరకు ఎళ్ళాలి. వీళ్ళకు చాలా ఫేవరెట్ ఎప్పుడు వెళ్తానో ఏమో అండి.
హ్మ్ హు ఇంక మరి నాకు కూడా మాలు తీసేయండి
యాక్చువల్లీ మీరుూష చెప్పిన మాకు ఫేవరెట్ హీరోయిన్ కాజిల్ అని చెప్పి కదా తాను వెళ్ళింది వాళ్ళ ఫ్యామిలీ త చాలా బాగా ఎంజాయ్ చేసింది ఆ అవునవును ఇం స్టోరీస్ పో తన్ని జూసిన
మ్మ్ హు ఆలా బాబు పేరేంటండి?
నీల్ అండి నీల్
హ్మ్ హు అ లవ్ మ్యారేజా అండి తనది.
లవ్ మ్యారేజ్
మ్మ్ హు వాళ్ళ హస్బెండ్ బిజినెస్ మ్యాన్ అనుకుంటా!
ఆ కావచ్చు అండి అది క్లారి టిగా నాకు తెలియదు.
అవునా టెక్స్టైల్ బిజినెస్ అని నేను విన్నాను.
అవునా నేను కూడ అదే టున్న బట్ క్లియర్ గా ఏం తెలియదండి. తినైతే హీరోయిన్ మ్మ్
మరి ఎప్పుడైనా మీట్ అయ్యారా కాజల్నీ.
టైం గోల్ అదీ
అవునా
మ్మ్ ఎప్పుడైతదో ఏమో అండి.
హ్మ్ హు ఇంకా మరీ ఏ అవుట్ ఫిట్స్ అంటే ఇష్టం మీకు బాగా?
నాకు టాప్స్ అంటేనే చాలా కంఫర్ట్ అండి మీకు
చల్లి బాక్సర్స్
అవునవును అవునులేండి వాటిలో చాలా ప్రీ ఉండదు నైట్ వేర్ అయితే బాగుంటాయి అనుకోండి సమ్మర్ కాబట్టి ఆల్మోస్ట్ సమర్ అవే కంఫర్టబుల్ ఫీల్ అయితరు. బట్ నా ప్రాక్స్ అంటేనే ఇష్టం. ఎప్పుడైనా
అవునండి టాప్స్ కూడా బానే ఉంటాయి బయటికి వెళ్ళినప్పుడు వేసుకోడానికి ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు కూడా హ్మ్మ్ అ తిన్నారా మరి ఆ తిన్నానండి ఇంతసేపే తినుకుంటూ మూవీ చూస్త అ అని చెప్పినార
అవునువును అయ్య ఏమో కర్రీ అని చెప్పారు సాంబార్ కదా బాగుందా మరి సాంబార్
బాగానే ఉందండి నేనే ప్రిపేర్ చేసుకో న్నా నచ్చినట్టు బానే ఉంది
అవునా
ప్రస్త
అ తినాలండి ఇక ఆకలిైతుంది నాకూడా దొండకాయ మన్న దకోాలని ఆలోచిస్తున్నాం బయట నుంచి
అవునా
దొండకాయ తిన అండి నేను అందకే
ఉహూ మరి ఏమైనా చేసుకోపోయారా హాస్టలా మీరు పికిల్స్ తెచ్చుకోలేదా మరి పికిల్స్ తెచ్చుకోలేదా
సరి
అవునా మీకు వంటలు ఒచ్చా అండి అవునా వంటలు ఒచ్చా మీకు వంటలు ఒచ్చా మీకు ఆ నాకు ఒచ్చండి నేను షెఫ్ నే
అవును నాకు వంటలు రావులే లేకపోతే తీసుకోను లేదన్
ఏంటండి
వంటలు రావుగాని అన్ని పనులొచ్చు
అవునా పాలు పిండుతారా అండి ఏండి పాలు పిండుతారా బర్రెలకీ ఉ అంటే అన్నొచ్చు వంట తప్ప అంటే అది కూడా వచ్చేమో అని అడుగుతున్నా
మీరు ఏదంటే అదే పట్టుకుంటారు అండి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎతుకోవడం మీకు హ్యాబిట్ అనుకుంట కావచ్చు
లేదండి మాట్లాడుతుంటే మిస్టేక్స్ ఎతుకుతా స్పెలింగ్ మిస్టేక్స్ కాదు ఉహు అవునండి నాకు కొంచెం ఎక్ క్కువే
ఉమ్ ఏంటండి మరి ఇంకా మీ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు
ఏం లేదండీ పడుక్ కున్నారు ఇట్లా ఎండా బాగ కొడుతుంది క దా వాళ్ళకి చక్కర్ ఒచ్చి పడ్ పోయారు అందరు నేను నా కార్ ఉంటే నా కార్ లో తీసుకొచ్చి నా అందరిని
అవునా మీ కార్ డ్రైవింగ్ కూడా వచ్చా
ఆ వచ్చండి రీసెంట్ గానే నేర్చుకున్నా డిసిఎమ్ డ్రైవింగ్ కూడా వచ్చు నేను లారీ డ్రైవ్ చేసిన ఒక టూ ఇయర్స్ పార్ టైమ్ జాబ్ అవునండి
నాయ్
ఆహ్ అవునండి
సరే అండి మరి లంచ్ చేయ్యాలి బాయ్.
ఓకే అండి బాయ్